హలో హలో ఆ అక్క ఆ అక్క ఏం చేస్తున్నావ్ ఏం చేయట్లేదక్క బాబు పడుకున్నాడు మేం నార్మల్ గా సి సినిమా చూస్తున్నాం హ్మ్ అ ఎల్లార క్క మీరేం చేస్తున్నారు ఆ సినిమా కాంచన సినిమా చూస్తున్నాం అక్క
పడుకోబెట్టా ఏ మూవీ చూసావ్
కాంచన సినిమా చూస్తున్న దెయ్యం సినిమా అంటే ఇష్టం కదా
ఆహా కాంచన సినిమాన ఎందులో వస్తుంది
జమినీలో వస్తుంది అక్క
జమినీలో వస్తుందా
నాకు దయ్యం సినిమాలు అంటే చాలా ఇష్టం
అవును నాకు కూడా ఇష్టం కాకపోతే దయ్యం వచ్చినప్పుడు అప్పుడు భయపడతా ఉంటాం
ఉ ఉ పిల్లలు ఉన్నారని చూడ్డానికి వీలు పడట్లేదు గాని మంచిగా ఉంటది అసలు థ్రిల్లింగ్ గా
అవును
ఉ నీకు ఇష్టమైన దయ్యం సినిమా ఏంటి
కాంచనా ఒక్కనొక్క ఇష్టమైన మూవీ ఎ అంతక ముందు కాలింగ్ బెల్ అని చూసిన వచ్చేది ఆ అది చాలా భయంకరమైన దయ్యం మూవీ ఈ మధ్యల దీ నన్ అనేది ఒక ఒక మూవీ చూశాను అది చాలా వెరీ థ్రిల్లింగ్ మూవీ
ఉ బావుంటాయి అవును అలాంటి మూవీస్ చాలా బాగు అంటయి చూడ్డానికి మంచిగా
అది క్రైమ్ విత్ ఒక రకమైన దయ్యం
ఉ అవును ఈ కాంచనాలో అయితే ఈ కాంచనా నలో అయితే ఎంత భయంకరంగా ఉంటుందో ఫస్ట్ ఫస్ట ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అయితే ఫస్ట్ టైమ్ చూస్తే చాలా భయం అయితాది
ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఎవరు ఇకైనా చాలా భయంకరమైన సినిమా అది
అవును అసలు ఎట్లా వస్తాది కాంచనా అంటే
ఉమ్ అం తెలుగులో తెలుగులో ఉన్న దయ్యం సినిమాలలో కాంచనా అనేది ఒక పెద్ద హరర్ మూవీ అదిక అంత ఇంతకు ముందు ముని ముని టూ వచ్చేది ఇప్పుడు ఇది ముని త్రీ కాస్త కాంచనా మూవీ లెక్క వచ్చింది
ఉ దాన్ని చూసి ఎంత మంది భయపడే వాళ్ళు అసలు
ఆ చంద్రకళ మూవీ కూడా చాలా హర్రర్ ఉంటాది
ఆ అవును చంద్రకళ.
ఇవి హారర్ భయంకరంగా ఉంటాది థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గానే. చంద్రమూఖి మూవీ రజనీకాంత్ మూవీ అది కూడా చాలా బాగుంటాది.
అవును అసలు ఎంత బాగుంటాడు రజనీకాంత్ అన్న
హ్మ్ ఆయన కింది స్థాయి నుంచి అంత పై స్థాయికి వచ్చిందంటే. లిట్రాలీ చాలా గ్రేట్ మ్యాన్. హ్మ్ తన తన అల్లుడు అయిన. ధనుష్ కూడా కు కుబేర మూవీలో కూడా సూపర్ గా యాక్టింగ్ చేసిండు అసలుకి.
అవును నేను కూడా చూసాను అసలు ఎంత బాగుంటాది పాట దాంట్లో పాటలు.
పాటలు చాలా ఎతికల్ మూవీ అసలకి యాక్టింగ్ కి హ్యాట్సాప్ అసలుకి.
హూ మంచి ఉంటాది హీరోయిన్ కూడా మంచి యాక్ట్ చేస్తాది రష్మిక మందన.
హ్మ్. ఆ రష్ రష్ చీ రష్మిక మందన కూడా మన రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయింది. విజయ్ దేవరుకొండ తోటి.
అవును విజయ్ వాళ్ళిద్దరి పే. వాళ్ళిద్దరు పెయిర్ అసలు చాలా బాగుంటా. ది వాళ్ళది ట్రూ లవ్ అక్క అందుకే ఇన్ని రోజులు ప్రైవేట్ గా ఉంచిరు లవ్ స్టోరీ.
అవును అవును అవును వాళ్ళది గీతా గోవింద మూవీ నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ రిలేషన్ షిప్.
అవున.
హ్మ్ ఇప్పుడు నెక్స్ట్ దేవరకొండ విజయదేవర కొండ వల్ల తమ్ముడైన ఆనంద దేవరి కొండ కూడా వైష్ణవి ఉం ది జూడు వైష్ణవి
ఆ వైష్ణవి బేబీ సినిమా
ఓ ఆమె ఏ మూవీ
బేబీ
బా బేబీ బేబీ అది ఏంటి ఆ తో రిలేషన్ లో ఉన్నారు ఇ కొన్ని రోల్లు గడిస్తే వాళ్ళది కూడా సేమ్ రష్ రష్మిక మందన విజయ్ దేవర్ కొన లెక్కనే వాళ్ళ ఇద్దరు పెళ్లి కూడా జరగబోతుంది.
అవున వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాదు కాగాని మంచిగా ఈ సినిమా ఇండస్ట్రీని మంచిగా ఉంటే బాగుంటాది నాగ చైతన్య సమంత లాగా
కావదు ఎందుకంటే మనకు తెలిసినాక బెస్ట్. కపుల్ ఇండస్ట్రీ అంటే నాగ చైతన్యం సమంత వచ్చేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎవరిది అంటే విజయ దేవరికొండ రష్మిక దే సో వాళ్ళ లెక్క వీళ్ళు కావద్దని
హ్మ్ మంచిగా ఉండాలి సాఫీగా జరగాలి వాళ్ళ సంసారం
హ్మ్ ఎన్నిది ఉన్నా ఇద్దరు కలిసి ఉంటే సరిపోద్ది. కానీ వాళ్ళు అంత ఇదిన్నా కాని వాళ్ళు వాళ్ళ సొంతూర్లో ఇల్లు కట్టుకోవడం ఒక టూ థౌసండ్ మెంబెర్స్ కి పైగా ఫుడ్ అరేంజ్ చేయడం వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఊర్లలో ఆ స్కాలర్ షిప్స్ ఇవ్వడము
అవును ప్రతి దేవస్థానాలల్లో అన్నదానం చేయడం బట్టలు వస్త్రదానాలు.
ఆ లిటరల్లీ దే గ్రేట్ కపుల్స్ వాళ్ళందరి ఆశీర్వాదాలు వాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ ఫుల్ అవుతారు.
అన్నదానాలు చిన్ అన్ చిన్న పిల్లలకి. మా తల్లిదండ్ర్రి లేని పిల్లలలకు అనాథాశ్రమాలకి చాలా చేస్
చాలా వచ్చేసారు ఆ వాళ్ళిద్దరి కలిసి దేవరకొండ అనే ఒక ఆ ఏంటి ఒకటి సంస్థ స్థాపించి అన్ని రకాలుగా చేస్తున్నారు అదే విజయ్ దొరకుండ బిజినెస్ పరంగా కూడా గ్రేట్ మ్యాన్ హి ఈస్ ఏ బ్రాండెడ్ ఐటమ్స్ ఓన్లీ ఆయన ప్రిఫర్ చేస్తుండు
అవునా చాలా మంచిగా నడిపిస్తున్నాడు మంచి సినిమాలు కూడా బాగుంటాయి మంచిగా తీస్తాడు సినిమాలు
కానీ ఈ ఆ చూద్దాం ఎన్రోల్ లైఫ్ లీడ్ చేస్తారో ఇప్పుడు కొత్తగా వీళ్ళు కూడా శిరీషూ ఇంకొక అమ్మాయి తోటి కూడా వాళ్ళది కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది త్వరలో వాళ్ళు కూడా పెళ్ళయిపోతుది నెక్స్ట్ ఇప్పుడు సి సినిమా ఇండస్ట్రీలో మూవీస్ తో మూవీస్ కన్నా ఇప్పుడు హాట్ టాపిక్ వాళ్ళ మ్యారేజెస్ ఏ
ఉ మంచి వాళ్ళు సంతోషంగా ఉంటే మంచి సినిమాలు తీస్తారు కదా మన కోసమే
ఆ అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏజ్డ్ కదా వాళ్ళ ఒక ఇన్ రోజులు కరెక్టేజ్సుకోకుండా ప్రొఫెషన్ ఇండస్ట్రీలో ఎదగాలి అన్నట్టు ఆగారు ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుంటున్నారు థర్టీ థర్టీ ఎయిట్ ప్లేస్ ఉన్నారు కాబట్టి
అసలు చూస్తే వాళ్ళు అట్లుంటారు కాని ఒక్క సినిమాకి వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా అసలు
ఆ ఏ పని వెనకైనా తెలియని కష్టం ఉంటుంది
మనం చూసేది అమ్మో అన్ని లక్షలు వస్తున్నాయి సినిమా తీస్తేయి అన్ని కోట్లు వస్తున్నాయంటున్నాం కానీ వాళ్ళు ఎంత
ఉమ్ కాకపోతే వాళ్ళకి ఏందంటే కష్టానికి ఎంత కష్టం ఉంటందో అంత లగ్జరీ లైఫ్ ఉంటంది అంతే దానికి అంత కానీ మిగతా వాళ్ళ క ఇప్పుడు రోజుడు రైతు అన్ని జాబ్ల కన్నా రైతు చేసే పని పెద్దది కానీ అనుకున్నంత అమౌంట్ రాదు ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళ పిండి కొ రొట్ట అన్నట్టు ఉండదు వాళ్ళకి డబుల్ వస్తు ా ఉంటా అనమాట కష్టం ఉంటది కష్టానికి ప్రతిఫలం ఉంటు
ఒకరి కింద మా ఆ ఒకరి కింద పని చేసేలాగా ఉండదు కదా వ్యవసాయం రైతు అంటే రైతుకు రైతే రాజు తనే మంత్రి
అంతే
తనకు తనే రాజు ఎంత పనైనా ఒక్కడే వేసుకుంటాడు ఒకరి ముందు భయపడాలని ఉంట
ఆ ప్రాఫిట్ చూసుకోవడం మెయిన్ గా ఇన్వెస్ట్ చేయాలని చూడడు తను చేసేదే అమ్ముడు అయితే సరిపోద్ది అని అనుకుంటాడు
అవును ఈ సినిమా వాళ్ళలాగ కాదు ఇది మంచిగా అసలు
సినిమా వాళ్ళ ఏంటి ఒటి కాకపోతే ఇంకో స్టెప్ వెళ్తారు సినిమాలో చేసి చేసి ఇండ ఏంటి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతా ఉంట్రారు
ఆ
ఇప్పుడు చూడు ఆ విజయ్ విజయ్ దళపతిని చూడు విజయ్ దళపతి చూడు ఆయన తమిళ్ లో సూపర్ హిట్ మూీస్ ఫుల్ చే ఫుల్ ఉ ఫైనల్ గా ఇప్పుడు పాలిటిక్స్ వచ్చేసి టిఎస్క అని ఒక స్టార్ట్ చేసిండు
అవును ఇప్పుడు రైతు నష్టం వచ్చిందనేసి వదిలేస్త డ అస్సలు వద్లేడి ఈ ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం కాకపోతే ఇంకొస్త సంవత్సరం అనేసి చూస్తాడు
ఆ ఈ సంవత్సరం పంట వేకపోతే వచ్చే సంవత్సరం బాగా పండుద్ది అని నమ్ముతాడే తప్ప వదిలించుకోడు
ఎంత ఎన్ని డబ్బులు ఉన్నా లేకున్నా మంచి కుటుంబంతో ఆనందంగా తిని ఆనందంగా టీవ చూస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ గ్రామంలో ఎంత బాగుంటది పల్లెటూరు ఇ
ఆ హ ఎన్ని ఉన్నా రైట్ గుర్తు చేసే పని కిందికి ప్రశాంతత కిందికి రాదు
ఆ ఎవ్వరికి ఏ అప్పులు లేకుండా ఎంత మంచి ఉంటు
అలాంటిటప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఇప్పుడున్న వాతావరణానికి ఆ పంటలు సరిగగా పండకున్న నష్టాలు వచ్చినాగని ప్రభుత్వం అండగా నిల్చుంటే అ
వడి వడగాలులు వర్షాలకి అసలు వరి అంతా అడ్డమురిగి ఈసారి బాగా క్లాస్ కి వచ్చాము అక్క మేము కూడా
ఉ అంతే ఈసారి ఇంకా నైరుతి ఋతు పవనాల మీద ఆ ఎల్ ఎల్ సమ్థింగ్ ఎలనేదేదో ఉ వస్తు ఉన్నదట దాని వల్ల రఋతు ప్రవణాల మీద ఎఫెక్ట్ ఉంటదట ఈసారి వర్షాలు పడే అవకాశాలు చాలా ఉంటాయి సో వర్షాలను నెగుకోచే పంట మాత్రమే వేయాలని ఈ రోజు పొద్దుగాల నేను వార్తల్లో విన్నా
అవునా అలా అయితే మాకు చాలా కష్టమే ఉంది మేము వరి వేసాం మక్కజొన్న వేసాం
ఉ మనం ఉదాల వేసాము కాబట్టి ఆ లోపు పంట మన చేతికి అందితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ కానీ ఆ టైం వరకి ఆ టైం వరకి అందరికి కోసే కోత కోసే వస్తుంది కాబట్టి మిషన్స్ దొరకడం చాలా కష్టం అవుద్ది వరి కోత మీ
కూలీ కూలి మనే కూలీ పని వాళ్ళని పెట్టుకొని మేమే చేసుకుంటాము మా ఇంట్లో పని మేమే చేసుకుంటాం కానీ ఆ దేవుని గు కోరుకుంటున్నాం ఎలాంటి నష్టం రాకూడదని
ఉమ్
అన్ని వాతావరణం అంతా మబ్బు చేసి
ఎప్పుడు ఎలా ఉంటుందో తేలవట్లే పొద్దుగాల ఏమో చలికాలంలో ఉన్న అనిపిస్తుంది మధ్యాహ్నం వచ్చేసరికేమో ఆ ఎండాకాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది నైట అలా వచ్చేసరికి ఎక్కడ ఉన్నామో తెలియట్లేదు వర్షంలో ఉన్నామో తెలవట్లేదు మంచులో ఉన్నామో తెలువట్లేదు
ఈ వాతావరణం అంతా అసలు ఎండాకాలం ఇప్పుడే ఇంత ఎండ కొడతే ఎండలో మనము ఎట్లా ఉండాలి ఎండాకాలం అంతా ఎట్లా ఉండాలి ఈ గ్రామాలలో
ఆ అదంతా మనం చేసుకున్నదే సరే ఆ న ఇంకో కాల్ చేస్తాను